అవునా ఓకే ఓకే
నిదం తల కాయ నొప్పి పండగ వచ్చినప్పుడే మాకె అది ఇరవైరి ముప్పయ్ అంటే రావు
ఆ
కాస్ట్ పెరిగినాయా ఆడ పన పోదు మాతిప్పలు
నువ్వు అట్లంటావు మాది ఎట్లమ్మా
ఇప్పుడు బాధము అప్పుడున్నంత రేట్ లేదక్క ఒక్కక దాని మీదన్ ఔరు పాల్ పెరుగుతే ఆ అంతదెద్ టి ఎవరు కొంటారు ఇక్కడ
అదే
త ఉంది పిస్తా అంత రేటు ఎవరు కొన్నారు అంత రేటు పెంచకూడదు
ఆ
ఎందుకు తెలుసా ఇప్పుడు ఉండే జనరేషన్ తగ్గట్టు డబ్బులు లేవక్క బయట
అవును యా ఇప్పుడు అన్ని రేట్లు అయిపోతున్నాయి ఖర్చులే ఆదాయ తక్కువ ఆదాయ తక్కువ ఇప్పుడు ఇంకొకటి గ్యాసు గ్యాస్ ప్రాబ్లం వండుకొని అది హోటల్స్ చాలా వరకు బంద్ పెట్టేసినారు బిజినెస్లు తగ్గినాయి ఆ జెప్పు బిజినెస్లు తగ్గినయి ఇంకేం చేస్తారు చెప్పు టు వన్ హోటల్స్ ఉంటే దాని మీద ఎంతమందో ఒక హోటల్ మీద కనీసం మినిమం వన్ టే టెన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అయినా కానీ ఉంటారు ఆ అట్లా అన్ని హోటల్స్ ఫుడ్ బయట తినే వాళ్ళు ఇంట్లో ప్రాబ్లం ఉండే బయట తినే వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లమే
ఆ
ఏం చేస్తాం అసలు చనా ఇది అయిపోయింది
లాక్డౌన్ అంటున్నారు ఏమైతదో ఇదే లాక్ డౌన్ అని అంటున్నారు గ్యాస్లు బందు ఊ
గ్యాస్ బంద బంద అయినా ఇప్పుడు కరోనా అంత కరోనాలా కూడా బాగా చేసే పాప బంగారు కొండ ఇప్పుడు ఏది చేయలేకపోతున్నాడు
ఆ ఏది ఎచ్చావ్ ఒకాన్ అన్నీ స్ట్రక్ అయిపోయినాక కష్టమయివతున్నయ్ మన ఇండియాలో ఏమన్న ఉందంటే మన ఇండియా
మన ఇండియా ఎంత తీసుకుపోయి అమెరికా ఫారెన్స్ లో తాకట్లు పెడుతుంటారు మన బ్రెయిన్ తీసపోయి
ఆ మనంగా వేస్ట్
హ ఈడ చదువుకుండేది మన పేరెంట్స్ చేస్తే చేసేది తీసుకొని పోయి ఎక్కడో తక్ కట్ట పెట్ డేది మన తెలివితేేటలు అనేది యాడో తాకట్టు పెట్టేస్త
ఉ అదే తెలివు మనం ఇండియాలో చేసుకుంటే ఎంత డెవలప్ కాదో
ఆ ఏం చేస్తావ్ అమ్మ మన పరిస్థితులు ఆ ఏం చేయాలన్నా ఏం పొలాల్ లేదు పొలాలు పెట్టాలంటే పంటలు వర్షాలు టైంకిి రావు సరిగ్గా
ఈసారి వర్షాలే లేవు మల్ల ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల గోడంబి రేటు పెరిగింది తెలుసా పంట లేక
మామిడి పంటవంతను ఉండేది అసలు ఆడ కాయలు ఈ ఆడ చూసినా పూత కనిపిస్తుంది గానీ కాయ తక్కువ కంట
లేధంట ఈసారి పంట బాగుందని మా మా అమ్మ అనింది
అవునా ఏమో చూసినాం కదా
ఎప్పుడు లేని మామిడి కాడ ఈసారి బాగా వస్తు చెయ్యనంటాంది
బాగుంటాయి మేలే పప్పు రైతులు బాగుపడతారు
ఉ అట్లున్న కష్టమే
ఈ టమోటనా టమోటా పూర్తి పడిపోయింది రేట్
ఆ
పప్పు టమోటా రేటు పెరుగుతదని పెట్నారు ఎవరు మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళు పెట్టినారు ఒకటి కాదు పప్పు ఎ తోటలో కా మళ్ళీ పే ఇట్టే వాళ్ళు కూడా కూర తీసుకొని పెట్నారు పూళ్లు కూడా రావ వదిలేసుకున్నారు ఏం చెస్తారు పాపం
ను ఇష్టమ్మా
ఆ మా తోడబుట్టినోడు మామిడి తోట పెట్నాడంట మామిడి తోట్ల మళ్ళీ టమోటా పెట్టినాడంట
ఈడేనా
ఆ సేన్లో బోర ఏపిచ్చింటె నీళ్లువన్నాయనే అట్లా చేసినార
ఆమె పేరు మీద రాపిచ్చున్ల ఆ సేనా
ఆ
మ్మహు పావని ఉందా
ఆ మావిడి వేట్నాడంట ఇప్పుడు పెడితే ఏ ఏ ఈ సంవత్సం పోయిన సంవత్సరము
ఉ బా యాడ చూసినా మీ తమ్ముడే ఉంటాడమ్మా ఫ్లెక్సీలో
ఇంకేంది సాకి ఇది చేసే ఆళ్లకు ఇప్పుడు అది ఎన్నేళ్లు సకల పంట పెట్టాల అంత తొందరగా అయితే రాదు కదా మామిడిపంట ఏం గాద్
ఆహా ట్లేద్ సల్ యాడ చూసిన మీ తమ్ముడే
అదే ఒతాడలా నా గ మింగని మెతుకునేదుగా మీ సాలకు సంపగా నూనె తంల అది చెప్తానుల నెలే కాదు మింగడానికి మెతుకులే మీ సాలకు సంపంగ నూనె అన్నట్లే
ఆ అదేం కరెక్ట్ అక్కో
ఆ హా
సరమా
అదే చెప్తానులే అన్ని బడాయిలు ఎవళు ఎవరురు ఒపికా వాళ్ళది మనం అనేకు లేదు హ చెప్తాండి ఎవరెవరు వొ చు వాలది మనం కూడా అనేక ఏం లేదు కొట్టకిలేదు
మనం మాట్లాడిన మందే తప్పక్క ఊమ్ మీర్ ఇది మీరు మీరు చూసుకోం మాతో మీకేమనేవాళ్లు అలా నాన్
అంతే గదా
అంతేమల్ల
అవసరమ అలే గానే అవన్నీ ఏ టమోటా అంటే టమోటా రేట్ రేట్ బా పెరుగుతాదని అట్లది చేసి అన్ని ఇదియిపోయిరు
ఉమ్ ఊమ్ అంటే ఎప్పుడు ఎండాకాలంలో పాగుంటుండే ఆ టమోటాకి అంత రేటు ఉంటుండా
ఏంది హండ్రెడ్ హండ్రెడ్ దాడుతాండే అట్లాదిసారి తెడర్ రూపీసే అంటే ఆడ టూ రూపీస్ కేజీ కూడా తీసుకోరు వాళతో రైతుల్ తో
టూరూపీసెక్క
అదే చెప్తాన్నా అట్ల ఘోరంగం
ఈ మళ్ళీ గవర్నమెంటే తీసుకుంటే మళ్ళీ అంత బర్డెన్ ఉండదు తెలుసా రైతులకి
అవును గవర్నమెంట్ తీ అడుకొంచస్ హంది గవర్నమెంట్ పరాయించలేకపోతంది యామ్ చేస్ తరు
ఉ ఊమ్
ఇంకేవరగయిపోతంది ఏం పర్వాలే
ఉమ్ అమరావతి ఏం డెవలప్ అయింది చెప్పు
ఉమ్ అమరావతి అప్పుడు తొమ్మిదేండ్లు ఉండె డెవలప్మెంట్ ది అ అప్పుడు తొమ్మిదేండ్లు ఉండి డెవలప్ చేషినాడు మళ్ల ఇపుడు గదా పాపం
ఏంది చేస్నాడక్క అమౌంట్ ఎంత తిన్ అందరుూ బాగుండరు తింటారు
కానీ అటు ఫూర్ ఫ్యామిలిలు ఇచ్చేసుకొని వాళ్ళు బాగా బానే ఉండారు ఏదో ఏదో ఒకటి అడుక్క్కన్న పడు కొన్ని ఏడో ఒకసాట పూర్తి ఫూర్ ఫ్యామిలీలో ఆస్తులు ఉండేవాళ్ళు బాగానే ఉండాలి మద్దల నాశన మైతండేది మిడిల్ క్లాస్ కలు
మ్మ్ మ్మ్
అయి చెప్తే మధ్యలో ఎట్లా నాశన అవుతారంటే అటు పరువు బాగొట్టుకోలేరు బయటికీపోయి ఇటు ఇ చేయలేమన్నట్టు మడిల్ క్లాస లె ఇదయితండేది
అందు కాగా రైతులు పంటలు పండక
ఉహు అది చెప్పు పూర్తి పూర్ ఫ్యామిలీలోన్నా పట్టాలా పూర్తి పూర్ ఫ్యామిలీలోన్నా పుట్టాలా లేదంటే హైలో నిన్న పుట్టాలి కాగానీ ఇట్లా రైతుల కడపన ఆడడ పుట్టి మిడిల్ క్లాస్ లో బతకాలంటే బతక హు అటు పిల్లలని చదివించుకోలేము ఇటు ఇది చేసుకోలేము సంసారం ఈద లేము ఎన్ని తిప్పల పడాలో ఏమి
ఊ బండలు కడిగేసినారా
బండలు నిన్న దుడిసినా మళ్ళా చె పదున్న దుడుచుకుంటాం
హు ఏం చేస్తురు అక్క పొద్దు పొద్దున
ఏం చెయ్యను వడపప్పు చేసి పానకము చేసి పెట్టి టెంకాయ కొట్టేస్తా అంతే
అంతే కదా
ఆ మన ఉగాది రోజు పూర్ణమింగా మూలుగుతుంది ఆడ పెట్టిన ఒక గ్లాస్ పెట్టింటి భయ్యాలు
ఆ
కొంచెం చేసినా కూడాలు ఇంకా కంచెం మూడు పూర్ణం ఉంటాయమ్మ తినమని చెప్తే మళ్ళా ఇంకాఅది అట్నే ఫ్రిజ్ లోనే మొలుగుతుంది ఇంకా
పెద్ద పాప తింటుంది ఏమో కదా
పెద్దా అమెనే తినేది కొంచెం ఇగ చిన్నామె నోట్లోకూడా పెట్టుకోదు
అవునా ఏమ కుర్కురేలు మ్యాగిలు పి పిస్తా
దానికి స్వీ స్వీట్ కాబట్టి ట్ హార్ట్ గా పట్టా దానికి పాస్తాను పిస్తా పత్తా కావాలా
హు పిజ్జా ఆలు
అవన్నీ తక్కువే ఎ వుడోయి అట్లా కాని ఏం లే ఇంట్లోనే మనకి ఏం లే పప్పన్నం కాగానీ దాని కి కావలిసింది చి చిత్రాన్నం కాని ఆలు పల్లెము అవింటే చాలా ఇంగ వేరేటివి అవసరం ఉండదు దానికి
హు
ఆ సాంబార్ ఉంటే సాంబార్ రసం ఉంటే ఇంకేంది అవసరం ఉండదు వుత్తా సాంబార్ రసం పోయి దినము తింటుంది ఏం పర్వాలే చిన్న బాబుకి
హు
దానికి ఉత్త సాంబార్ రసం ఉంటే చాలు వేరే ఏంటివి కావట్టవు
ఉహు ఫుడ్ పర్లేదు అక్క పాపకి అక్కడ
ఫుడ్ బాగుంటుంది మూడు రకాల ఐటెమ్స్ చేస్తారు హాస్టల్లో ఎవరీ మంత్ ఫైవ్ థౌసేండ్
హూ
చిన్న ఆమెకే ఎవరీ మంత్ ఫైవ్ థౌసేండ్
హమ్మయ్య
పర్వాలే పొద్దున్నే టిఫన్ మధ్యాహ్నం బాక్స్ కట్టితే మళ్ళీ నైట్ కి ఇంటికి ఆడే తింటారు
ఆ ఎట్లా చేస్తున్నావో ఏమో నువ్వు నాకే అర్థం కాలే అసలు
ఇంగ చేస్తువు అబ్బా తప్పదు ఎట్టా చేస్తున్నావో ఏమో అంటే ఎట్లా గట్ల చేయ్యాలే కదా డ్వాక్రా ఇంకా టూ మంత్స్ ఉంది రా ఈ మంత్ చేస్తే ఓ టూ మంత్స్ ఉంటాది అయిపోతే అక్కడ నాకీ తగ్గుతాదీ ఏ థౌసేండ్ తగ్గితే కొంత బడదాయం మన్న తగ్గుతాది ఇంగ టూ సెవెన్ అంటే ఇంగ ఎట్లా గట్ల కట్టు పోవచ్చు తిప్పలు బడి టెన్ థౌసేండ్ సెన్ హండ్రెడ్ లో ఎయిట్ థౌజండ్ తగ్గిపోతే టూ థౌజండ్ సెవెన్ హౌడ్రెండ్ ఎట్లా గట్ల కట్టుకోవచ్చు అంత
ఆ అది ఎనేడు
అ అది ఎక్కువ యూట్యూబ్లో మెయిల్ సెపరేట్గా ఆ అమ్మకి కాలేజీ కావాలని చెప్పి ఫిఫ్టీ తీసుకోంటి ఫిఫ్టీ దానికి కి టూ థౌజండ్ కె ఆఫర్ లోకి పాగో ఆహు టూ థౌజండ్ దాంట్లోకి ఫైవ్ మల్ల ఇంట్రెస్ట్
హు ఊహ నోస్ అనవసరంగా కట్టి
వన్ రూపి నే పడు అ
సమాసము
ఆ గవర్నమెంట్ ఏందుకో వచ్చినాయి అసలు. ఉరువేనో ఇవి? గవర్నమెంటు యాక్చువల్‌గా, ఇగో, ఎంసెట్ లో సీట్ వస్తే, గవర్నమెంట్ కట్టి సావాలా? డబ్బులు, ఇకా ఇది గాక. మేం గట్టి సస్తున్నాం, ఏం చేస్తాం? తప్పదు.
ఉ, ఉం.
మ్, చదువులు, ఆరోగ్యశ్రీ ఎంత గొడితే? ఇయాన్ని చేస్తిరి. ఏవి సరిగ్గా?
ఉమ్మ్.
మ్
కష్టమైపోయింది, ఇపుడో. ఖ
బై, అమ్మ!
అదే, అక్కా!
ఆ, ఓకే.
ఉమ్